నమస్తే సుష్మిత గారా మాట్లాడేది
హలో
హలో సుష్మిత
డోంట్ యూస్ నేమ్స్ బ్రో
సరే చెప్పండి
ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నా మీరు తిన్నారా
మ్మ్ తిన్నం
ఏం ఏం తిన్నారు
టమాటా రైస్ ఇవాళ
అవునా మీకు ఒచ్చా టమాటా రైస్ చేయడం
మేము హాస్టల్ అండి
అవునా ఎక్కడండి
ఇక్కడే సిటీలో
మీకేమేమ్ వంటలు ఒచ్చండి చెయ్యడం
స్టడీ కాబట్టి ఏ వంటలు నేర్చుకోలేదు ఇంకా
అయ్యో అవునా నేర్చుకోవాలి కదండి మరి ఫ్యూచర్ లో పనికి పనికొస్తాయ్ కదా
నేర్చుకుంటా మెల్లగా
ఫ్యూచర్ లో ఉంటామా లేదా అంటారండి
రైటే తిన్నరా
తిన్నా తిన్నా
ఏం తిన్నవ్
ఆ ఆ పప్పు అన్నం తిన్నా హాస్ మాది కూడా హాస్టలే
ఓకే
ఏం చేస్తుంటారు ఓ మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి
నువ్వే
బానే పులిహోర కలుపుతున్నారు కదా
నేర్చుకుంటారా
మీరెపుడు పెళ్లి చేసుకుం
టూ ఇయర్స్ అయినాంక
పక్కానా
ఆ వస్తావా ఓకే ఓకే పిలుస్తా పక్కా పిలుస్తా
మీరు ఎక్కడ ఉంటారో ఏమో నన్ను మర్చిపోతారేమో
మీరు ఎక్కడన్నా మీరు నా గుండెల్లో ఉంటారులేండి మేము మలి వళ్లోకుడా ఉంటానా
ఎక్కడ ఎకున్నదండి ఇన్ని మాట్లాడదు మీరు ఎంత మందికి చెప్పాలదు ఇవన్నీ
మీతోనే నేర్చుకుందా
అయ్యో నా తను ఇప్పుడే కదా మీరు మాట్లాడేది అట్లా ఎట్లా అంటారు అసలు నా ని నేర్చుకున్నాని
మీ ఫేస్ రీడింగ్ తో అలా వచ్చేస్తున్నా నాకు అయిపోయినాయా వేధతోని
సిగనల్ రాత్ర
తో నన్న అయిపోయిను సిగ్నల్ రావట్లేదా
వేలతో టూ అయినాయి ఒక్క పర్సన్ క ఎన్నొస్తాయి
ఫోరు
ఇంకా మీిగతా వాళ్ళతో ఎవరితో మాట్లాడరు మీరు
వేరే వాళ్ళతోనే
అన్నా అవును
ఆ
ఉ
నేను వేదతోను ఒక కాల్ మాట్లాడలే వేదనే నాకు నాతోని మాట్లా వేదానే చేసింది నేను చేయలే వేదాకి
ఉ
అన్న నేను వేరే వాళ్ళతోనే మాట్లాడిన నవ్వుతుంది ఆ పిల్లతో మాట్లాడుతుంటే నాకు
అదే
ఫ్రెండ్స్ అంటే అసలు మాట్లాడలేంలే
అ
నేను వరే వాళ్ళతో మాట్లాడిన ఈ ఆంటీ ఇద్దరు ము గ్రా ఆంటీలు ఉన్నారు
అవు
ఉ
టెన్ మినిట్స్ మాట్లాడాలి ఒక కాల్
టెన్ మినిట్స్ మాట్లాడి ట్వంటీ కాల్స్ లోథ థర్టీన్ ఓకే ఉన్నాయి ఆ సెవెన్ వేస్ట్ అయి నైన్యి సవన్ సెవెనా ఎయిట్ వేస్టువేల్ మాట్లాడిన టెన్ టెన్ మినిట్స్ అంటే ఆ అన్ని మీితోా జీరో సెకండ్స్ బర్డే పడ్డాయి్ అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు వాళ్ళు
ఆహా
కాలు చేసినా నిన్న ఒక అక్కకి చేసిన
హ
కాల్ చేసి నాకు రావట్లేంది కాల్ అని అంటుంది నేనేం కాల్ చేస్తేనే ఉన్నా
ఆహా
సరలే అనేసి రెండు మళ్ళీ ట్రై చేసిన అదే యాడ్ అయింది దాన్నిీ జీరో సెకండ్ జీరో సెకండ్ బంట
ఆహా
నేనే నీకు ఈరోోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాంలే వస్తాన్నావు కదా ఈరోోజు
ఆ
కి చూద్దాంలే వస్తుది అని అనుకున్నా
వచ్చి నే నాకు ఇన్స్టాల్ చేస్తాను
అడ రీఫ్రెష్ బటన్ ఉంటది రిఫ్రెష్ చేస్తే వస్తుంది
హా నాకు స్టార్టింగ్ ప్రాబ్లమ్
ఆహ
స్టార్టింగ్ నాకు గ్రీన్ బటన్ కనిపియాలే
ఓకే
దాని వల్ల నాకు ఆన్ కాలేదు యాప్ మొన్న
మ్మ్
ఇప్పుడ ఏమమి క్సెస్ కోడ్ ఆడగాలి డైరెక్ట్
డైరెక్టే వచ్చినా యాక్సిస్ కూడా ఏమి అడగట్లే అదే రీఫ్రెష్ కొడితే నాకు డైరెక్ట్ వచ్చింది
ఆహా
ఫస్ట్ టైం యాక్సిస్ కోడ్ యాక్సిస్ కోడ్ అని అడిగింది
కీర్తన చేసిందా
న అడగల్ ఇ కీర్తన నీ ఎవరు ఊక ఊక ఉండండి అయిపో ఏం చెప్పకండి
ఆ
మ్మ్
టూ డేస్ లో అయిపోయిందా త్రీ ఫోర్ డేస్ అయినాయా
నాక ఫోర్ డేస్ అయింది శీ త్రీ డేస్ అనుకుంట ఆరు ఫెస్ రోజే
ఆ
రోజ ఓపెన్ అయింది క సెవెంత్ కి ఎయిట్ ఎయిత్ నుంచి స్టార్ట్ చేసినా నేను
ఆహా
ఎయిత్ నైన్త్ టెన్త్ నిన్ననే అయిపోయింది అన్ని కాల్స్ వేస్ట్ అయినాయి ఇప్పుడేమో మీద మీద చేస్తున్నారు నాకు నాకు చెయ్య నాకు చెయ్య అని ఎన్ని రోజులు ఏమో నాకు మాట్లాడితేంటే నాకు దొరకలే ఇప్పుడేమో నాకు చెయ్య నాకు చెయ్య అని పెట్టారు ఆ మొత్తం అయిపోయినాక నిన్న ఒక ఒక ఒక పాప ఉండే ఆ ఆ పిల్ల నేను చేస్త వస్తుంటే రెండు వేసి వేసింది
అవునా
ఆపిల్ల రెండు వేసిసింది ఒక అక్క రెండు వేసి చేసింది ఒకొక్క మూడయినాయి రెండు కాదు కాలు వస్తాలేదు కాలు వస్త చెప్పలేదు అని అన్నారు ఇంక సార్లే పోనీ ల్యాండ్లైట్ తీసుకున్నా ఇక సెవెన్ కాల్స ముంబైనే మిగతా థర్టీన్ అఐదు టెన్ టెన్ మినిట్స్ అన్ని ఉన్నాయి
టెన్ మనిట్ పక్కన ఐతే
టెన్ మినిట్స్ మాట్లాడు వేరే వాళ్ళ కాంటాక్ట్లు తీసుకొని మాట్లాడు నే అన్ని నిన్ననే రిలీజ్ చేసినా
వా ఎవర ఇచ్చిండ్రు నంబర్స్
మెంబర్లా ఇప్పుడు న ఒ వేదా నెంబర్లు పెట్టిండే కొన్ని
ఆ
కానీ అవి ఏవి వాటికి ఏం చేయాలే
ఆ
ఒ ఆమెకేమో అందులో ఒక కాంటాక్ట్ ఎవరికి చేల అర్థం అయితేలేద అందరు నాన్సె ఎట్ల అయబుద్తది
అవును
సర్లేనే అనే సి ఒక పాప కి చేసిన ఆ సరలే మంచిగానే మాట్లాడింది
ఆ
స్టిల్ కాంటాక్ట్ లోనే ఉన్నది అప్పుడప్పుడు ఫోన్ కూడా చేత్తుంది
ఆహా ఆ
నలమ కలుగులు వేసి మాట్లాడుతుం మంచిగానే
ఔనా
ఆ ఆ బాబా చేస్తే ఇంకా ఆ బాబాకి వేరే వాళ్ళు చేసి ఉంటారు కదా వాళ్ళ నంబర్లు ఇచ్చింది
హాయి కూడా నావి కూడా కట్ వేదతో పోయినట్లున్నాయి ఒక టెన్ మినిట్స్ కాలె ట్టు ఒకటి ఒకటి ఆ అడైనాయి
హ
కాలే టెన్ మినిట్స్ అయితే పోయినట్లేదు ఆ ఆహా నాది ఒక్కటే మిస్టేక్ తినలే
ఎంత
ఒకటో రెండో సెకండ్ లో అంతే హమ్
మాట్లాడదు పక్క
ఆ అదే ఒక్కదనికి హండ్రెడ్ ఆ
వచ్చినప్పుడు చూద్దాం ఇగ ఈ వన్ వీక్ కే ఉన్నదట నిన్ననేమో పాపనేమో నాకు టూ డేస్ ఉన్నాదా అక్క కంప్లీట్ చేసుకో ఫాస్ట్ గా అనేసరికి నేను దమ్కి దమ్కి కొడుతనే ఉన్నా
ఓ ఏమ్ వ
టూ డేస్ అన్నా కంప్లీట్ చేసి కొక్కాలని ఆ పిల్ల నేను చేసినాయి ఇగ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ట్రై చేసినాయి ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు మెసళ్లు చేస తెలుసా నాకు నాకు చెయ్య నాకు చెయ్య అని వెనేయాన్ చెప్పసిన ఇగ
వేదది కూడా అయి
వేరేవి కూడా అయిపోయినాయి
ఉ
ఇంకోక అక్క కాంటాక్ట్ ఇస్తా అక్కకి చెయ్యు
ఏం చేస్తా సరే మెసేజ్ అయితే పెట్టు తా తర్వాత ప్లీజ్
ఒక అక్కకు కాంటాక్ట్ ఇస్తా అక్కకి చెయ్య మాట్లాడు మంచిదే మాట్లాడుతాది మళ అలక్ కంప్లీట్ అయినానుకో అంత ఇంట్రెస్ట్ జోయించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళకి వీలు ఉండదు మ్యాథ్స్ ఇప్పుడు మేము మాట్లాడిన వాళ్ళ అందరికి దగ్గర దగ్గర్లో అయిపోతున్నాయి
మన్ లక స్టూడెంట్స్ అయితే ఓకే
కొద్దిగా మాట్లాడగలుగుతారు
హ వేద చేసిన వాళ్ళు అయితే మంచి ఉండే అలాద అవ్ స్వేదక్ జేస్న వాళ్ళు
ఆ
హౌస్ హౌజ్ వైఫ్స్
హౌజ్ వైఫ్సే అక్క మొత్తం పిల్లలున్నోళ్ళే అరే మేము అందరం మాట్లాడింది ఒకటే వాళ్ళతోనేనే
ఆహా
వేరే ఒక మ్మ్ ప్చ్ అక్కను వేరే అక్కని మాట్లాడిన అక్కని అడిగినా నేను అక్క ఎవరివైనా నెంబర్లు ఉంటే పంపవా అక్క అని వేరే నెంబర్ పంపిచ్చింది నాకు తెలుసా అక్క ఈమె మా ఫ్రెండ్ అక్కా అని జెప్పిన ఏదో నెంబర్ పంపించ్చింది నాకు కుండా వేరేది ఉంటే పెట్టి ఆమె మాకు తెలిసినామెనే మా ఫ్రెండే అని చెప్పినా నేను సరే కర్జేస్ చేయ్ మళ్ళీ
ఆ